హలో
హలో
బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
ఉం బాగున్నా ఏం చేస్తున్నావు
నేనా ఈ మధ్య చాలా స్ట్రెస్ గా అనిపిస్తుంది ఒక ట్రిప్ కి వెళ్ళాలి అని అనిపిస్తుంది
సేమ్ నాకు కూడా అట్లానే అనిపిస్తుంది అసలు ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంగ కొత్త కొత్త ప్లేసెస్ చూడడం అంటే ఇంగ కొత్త కొత్త ఫు ఫుడ్ ఫ్రై చేయడము ఇంగ మేం మూవీస్ క్రియేట్ చేయడం అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది
ఎగ్జాక్ట్లీ మరి నీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి
నాకు స్విజర్లండ్ చూడాలి అని చాలా రోజుల నుంచి కోరిక స్నో కవర్డ్ మౌంటైన్స్ ఇంగ అందమైన లేక్స్ ఇంగ ప్రశాంత తమైన పల్లెటూర్లు చూడాలని అనిపిస్తుంది
ఓ అవునా నాకు జపాన్ వెళ్ళాలి అని ఉంది టెక్నాలజీ అండ్ ట్రెడిషనల్ రెండు కలిసిందా ఆవి నన్ీ దాది
అవును ఇకా చెరీ బ్లజమ్ సీజన్ లో జపాన్ గా బ్యూటిఫుల్ ఉంటుంది కదా
ఇంకా పీపుల్ ఎందుకు ట్రావెల్
అంటే డైలీ రొటీన్ నుంచి బ్రేక్ దొరుకుతుంది
అవును ఇంకా స్ట్రెస్ కూడా తగ్గుతుంది వాళ్ళకి
ఉం అవును ఇంగ న్యూ కల్చర్స్ గురించి తెలుస్తుంది
న్యూ పీపుల్ ని కలుస్తాం కొత్త కొత్త వాళ్ళని అందరినీ కలుస్తాం ఇంకా వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటాము
అవును ఇంగ లైఫ్లో అన్కంఫర్టబుల్ మెమోరీస్ క్రి క్రియేట్ అవుతాయి
అన్ఫర్గెటబల్ మెమోరీస్ అవును నిజమే
ఉం
ఇంకా ట్రావెలింగ్ మన పర్స్పెక్టివ్ ని కూడా మార్చేస్తుంది
ఉం అవును నీ ఫేవరెట్ ఫ్యామిలీ ట్రిప్ గురించి చెప్పు
ఒకసారి మేము బీచ్ కి వెళ్ళాం మార్నింగ్ సన్ రైజ్ చూసాం ఈవినింగ్ బీచ్ లో నడిచాం
ఉం చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్
అవును చాలా బాగుండింది ఎస్పెషల్లీ కజిన్స్ తో వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ తీసుకోవడం అంతా వాటర్ ల్లో ఆడుకోవడం అంటా చాలా బాగుంటుంది అంతా
ఆమె ఏం ఇగ ఫ్యామిలీ ట్రిప్స్ లో స్మాల్ మూమెంట్స్ స్పెషల్ గా ఉంటాయి
ఎగ్జాట్లీ ఇంకా జర్నీలో జోక్స్ అంట సాంగ్స్ అంట స్నాక్స్ అంట అన్ని మెమోరబుల్ అ అంతాక్షరి ఆ డుకుంటారు డ్యాన్సెస్ వేస్తారు జోక్స్ యేసుకుంటాము ఇంకా హోమ్ మేడ్ అమ్మ ఫుడ్ తీసుకొని వస్తుంది స్నాక్స్ అంతా బాగా అన్ని మెమోరీసే గదా ఇదంతా
ఉమ్ అవునింగా ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్ళావా ఎప్పుడైనా
అవును చాలా ఫన్ ఉంటుంది
ఉమ్ ఎలా
ప్లానింగ్ లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దెలుసా అసలు ఇలా ఒక ప్లానింగ్ జేయాలంటే ఫస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం అందరం వాట్సాప్ లో ఇంకా వాట్సాప్ లో అయితే ఇంక వరల్డ్ వార్ త్రీ అనే చె ఉకో నువ్ వస్తావ్ నేన్ వస్తా స్తావ్ నేను ఇంత ఇస్తా నే నువు నువ్ అంత ఇస్తావు నువ్వు ఏం తెస్తావు నేన్ ఏ ఇస్తావు అని చె ఎఫ్టి ఇలా ప్లానింగ్ లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి
అవును ఒకరికి మౌంటైన్స్ కావాలి ఇంకొక్కరికి బీచెస్ కావాలి అనీ
ఉమ్ ఇంకా బడ్జెట్ డిస్కషన్ ఇంకా ఫనీగా ఉంటాయి అసలు అయితే
కానీ ఫైనల్ గా అందరం ఎంజాయ్ చేస్తాం గదా అది ఒకవేళ అందరూ ఒప్పుకొని వెళ్తే ట్రిప్కి ఎంజాయ్ చేయొచ్చు బాగా
ఉమ్ బడ్జెట్ ఇంకా బడ్జెట్ గురించి వస్తే ఇంగ అందరు బాగా ఫన్నీ ఫన్నీ గా మాట్లాడుకుంటారు నేను ఇంతే ఇస్తాను నువ్వ్ అంతా ఇవ్వు నువ్ నా ఇంకా కజిన్స్ అయితే ఇంకా నువ్వు నాకు చూసుకోని నేనే జూసుకుంటా అని జెప్పి ఇట్లా ఫన్ని ఫన్ని గా మాట్లాడుకుంటాము
ఉమ్ అవును
ఇంకా పాకింగ్ ఈజీయా
అంటే చాలా కష్టం
ఓ సేమ్ నాకు గూడా అంతే
ఉమ్ ఇది ఇంగా ఇది గూడా కావచ్చు అని అన్నేసరీస్ అన్నేససరీగా చాలా తీసుకుంటాను కదా ఇంకా ఇన్ కేస్ అయితే ఎన్ని బట్టలు పెట్టుకొని వచ్చింటేనో లాస్ట్ ట్రిప్కి చూసావు గదా నువ్వే
ఉమ్ ఇన్ కేస్ ఇన్ కేస్ అని చెప్పి గర్ల్స్ అయితే చానా బెట్టుకుంటారులే
ఉమ్ ఉమ్ అవును అయినా లాస్ట్ కి తెచ్చిన బట్టల అన్నీ యూస్ చేసేసిన కదా
ఉమ్ అవునండి నిజమే నేను లాస్ట్ మినిట్ ప్యాకింగ్ జేస్తాను దెలుసా
ఆ తెలుసు నీ గురించి తెలియదా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా అందరిది అయిపోయి త ర్వాత గూడా ఇంగ నువ్వు స్టాండ్ జేస్తవ్ అందరిది అయిపోయిన తర్వాతనే
ఉమ్ ఇంకా దాని తర్వాత అయితే నా ఇంపార్టెంట్ అయిటమ్స్ మచ్చి
ఉమ్ ఆ అవును ఎగ్జాక్ట్లీ నేనైతే టూ త్రీ డేస్ ముందే పెట్టుకుంటా అన్ని అవసరమైనవి అన్నెసెసరీ థింగ్స్ కూడా పెట్టుకుంటా
ట్రావెల్ లో నాకు ఫేవరెట్ పార్ట్ ఫుడ్ దెలుసా
సేమ్ నాకు గూడా
ఇంకా డిఫరెంట్ ప్లైజెస్ లో లోకల్ డిషెస్ ట్రై చేయడం అంటే ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది
మ్ మ్ అవును కానీ కొన్నిసార్లు స్పైస్ లెవెల్స్ షాక్ ఇస్తాయి కదా
ఓ ఆదేమో నిజమేలే
మ్ కానీ ఫుడ్ ద్వారా ఆ ప్లేస్ కల్చర్ గురించి తెలుస్తుంది
మ్ అదేమొ నిజామే ఇంకా ట్రిప్ లో ఫొటోస్ ఎంత ఇంపార్టెంట్ అంటావ్
ఇంపార్టెంట్ నేనైతే ట్రిప్ కి పోయి వచ్చిన తర్వాత అన్ని గ్ పిక్చర్స్ అన్ని గ్యాద్ దర్ చేసి ఒక ఆర్డర్ చేసుకుంటా అన్నమాట ఫొటోస్
మ్ అంటే మెమోరీస్ ని ప్రిజర్వ్ చేస్తావు్ కదా
అవును
కానీ ఫోన్ కెమెరా ద్వారా మాత్రమే కాకుండా మూమెంట్ ని ఎంజాయ్ చేయ్యాలి
మ్ అవును ఎగ్ గ్జాక్ట్లీ కొన్ని మెమోరీస్ హార్ట్ లో ఉండాలి
అదేమో నిజమేలే ఇంకా ట్రావెల్ మనకి ఏం నేర్పిస్తుంది అంటావ్
ట్రావెల్ంగ్ మనేకి పేషన్స్ మనం ఆస్ అ నేచర్ కి ఆ ఎన్విరాన్మెంట్ కి ఎంత బాగా అడాప్ట్ అయితాం మనం ఎంత బాగా టైం ని మేనేజ్ చేయగలగ చేయగలుగుతాము ఇంగ క్కడ రెస్పెక్ క్ట్ డిఫరెంట్ కల్చర్స్ ప్రతి రె రెస్పెక్ట్ ఇవంతా ఇండిపెండెన్స్ కాన్ఫిడెన్స్ ఇవ అంతా నేర్పిస్తుంది
మ్ బాగా చెప్పా ఇంకా అన్లిమిటెడ్ బడ్జెట్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావ్
నేనా ఎప్పుడన్నా యూరోప్ టూర్ వెళ్దాం అనుకుంటున్నా
అవునా నాకు వరల్డ్ టూర్
మ్ అంటే ఇంగ క్కడ మౌంటైన్స్ బీచెస్ ఫారెస్ట్ సిటీస్ అన్ని చూడలీ అని కోరిక
అంతే లే ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ విని డిఫరెంట్ ట్రెడిషన్స్ ఎక్స్పీరియన్స్ చెయాలి కదా వరల్డ్ మొత్తం తిరిగి
మ్ అవును ఇంకా నీ ఫన్యస్ట్ ట్రావెల్ మెమోరీ ఏంటి
ఒకసారి రాంగ్ బస్ ఎక్కేసాను తెలుసా
అయ్యో తర్వాత ఏమైంది
పీపుల్ హెల్ప్ చేసి కరెక్ట్ రూట్ చూపించారు
మ్ అంటే ఎక్కడికి వెళ్తా ఉనిన్నవ్ నువ్వు ట్రిప్పుకా
అవును ట్రిప్ లోనే ఒక రూట్ కి వెళ్ళాలంటే ఇంక అక్కడి నుంచి బస్సెస్ వస్తాయి అన్ న్నారు సరే అని చెప్పి రాంగ్ బస్ ఎక్కేసాను
ఆ అయ్యో ఇంకా నాకు ఒకసారి చనా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నాకు ఒకసారి హోటల్ రూమ్ కి లోపలే మర్చిపో వేయ తెలుసా తర్వాత రిసెప్షన్ మళ్ళీ వెళ్ళల్సి వచ్చింది పోయి అక్కడ ఇంకో కి కి డమ్మీకి ఇప్పించుకొని మళ్ళ అక్కడ ఓపెన్ చేసి అక్కడ స్టే చేసాం
చాలా పన్నీ ఇన్సిడెంట్
ఊ మళ్ళ ఇంకా వచ్చి లాస్ట్ టైమ్ మేము ఒక కజిన్స్ తో పార్టీ వెళ్ళినము అప్పుడు ఒక రూమ్ తీసుకుంటిమి
అవునా ఎలా ఉన్నింది అంతా రూమ్ ఎక్స్పీరియన్స్ బాగున్నింద ఆ రూమ్
అసలు చాలా బాగున్నింది మేము బెడ్స్ ఎక్కి ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేసి అక్కడ నిప్పెట్ మసాలా అక్కడే చేసుకొని తిని చాలా బాగా ఎంజాయ్ చేసాం
ఓ నీకు నిప్పట్ మసాలా చేసేది వచ్చా
అసలు చాలా బాగొచ్చు నాకు తెలుసు అందరు నా దగ్గర చేపిచ్చుకొని తింటారు బాగా మంచిగా
అవునా అయితే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకి చేసి పెట్టు
ఊ బలే వస్తావులే నువ్వు
వస్తా ఈ సార్ ఖచ్చితంగా వస్తా ఖచ్చితంగా చేసి పెట్టాలి
లాస్ట్ టైం ఏం చేశాయంటే మసాలా చేసేటప్పుడు గార్లీక్ మర్చి పోయ తెలుసా వేసేది అసలు అంతా తినేసిన తర్వాత టే టేస్టే రావడం లేదు ఏందో తప్పు తక్కువ ఉంది ఎందొ తక్కువ ఉంది అని ఆలోచిస్తా అంటే మా అమ్మ చెప్పింది ను గార్లిక్ వేయలేదు అంటే సరే నేను చేసేటప్పుడు చెప్పింటే ఏమ్మా అంటే ఏమో సర సర అని చేసేస్తా అంటే నేను గమ్మున అయిపోతి అని చెప్పా మళ్ళా అయ యో గార్లిక్ ఏ వే లేదు అని మళ్ళా గుర్తుకొచ్చింది
చాలా ఫన్నీగా జరిగింది నీకు తో ఇన్సిడెంట్ ఇది
ఇంకా ఫ్యూచర్ లో ఎంత బిజీ అయిన ఒక ట్రిప్ కలిసి ప్లాన్ చేద్దాం
డెఫినెట్లీ చేద్దాం ఇప్పటి నుంచే బడ్జెట్ సేవ్ చేద్దాం
ఊ మెమోరీస్ కూడా కనెక్ట్ చేద్దాం
ఫొటోస్ తీసుకుందాం కానీ మూమెంట్స్ ని కూడా ఎంజాయ్ చేద్దాం
ఉ సరే ఖచ్చితంగా చేద్దాం
ఈ కాన్వర్సేషన్ వల్ల ట్రావెల్ మీద ఎక్స్జేట్మెంట్ ఇంకా పెరిగింది తెలుసా
ఊ అవును నాకు కూడా ఇంకా ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ మాత్రమే కాదు జ జర్నీ కూడా ఇంపార్టెంట్ అని అనిపించింది
కరక్ట్ ఏ ఇంకా జర్నీలో మన నవ్వులు స్టోరీస్ అన్ ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అన్ని మెమోరీస్ చౌతాయి
ఇంగ అవును చాలా మంచిగా చెప్పావు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సరే అయితే ఉ సరే అయితే బాయ్
బాయ్
హు